ఆ ఇప్పుడు పడతంది చెప్పు
మాట్లాడాలంట
వాటర
ఎక్కడున్నావు హలో తిన్లా తిన్నావా
ఉ
అయ్యో ఎన్ని కాల్స్ అయినయండి ఎన్ని అయినాయి
ఫిఫ్టీన్ అయిపోయినయి
ఫిఫ్టీన్ అయిపోయినాయి వావ్ ఇంకెన్నున్నయ్
నీదెన్నోదిది
నాది ఆరోదో ఏడోదో అల్ల రెండు కాల్లు ఫెయిలు జీరో వడయి వెంకీ యాడు వేస్టు యాడు వాడు వెంకీ యాడు ఫోన్ చెయ్ చెయ్ అన్నడు రెండు సార్లు చేసినా రెండు సార్ల జీరో పడ్డాయి
ఆహా
సన్నయ
త తమిరు
తిన్నా
చింగరారు
తిన్నాం తిన్నాం హలో విన పడుతు
ఆ వినపడతాని చెప్పి తినవా
ఇది అప్పుడు అప్పుడు ఎందుకో ఇడప్పుడందా తిన్న తన్న పప్పు టమాటా పప్పు టమాటా ఇంకేం రాశిరెడ్డి ఉన్నా రాసి రాసిన చేయలే చికాకులుస్తాం సమ్మరాళ్లేసి ఎక్కడళ్ళ లేదు సమరాల స్లోవన్ లో సెమిస్టరు ఆ ఎక్మ్ ఎడుదా పోతా వేగా సమోరాల ఇక్కడ
మాకు మిగతా ఆడించాల మే మే థర్టీ ఫస్ట్ వరకు
మాది ఏప్రిల్ సిక్స్టీన్ నుంచి మే ఎండింగ్ థర్టీ వరకే ఉండది ఆరు సెమిస్టర్లు పెడుతారమాకు
ఆ అన్నీ
ఆ అన్నింటికక అమ్మా ఆరు సెమిస్టర్లు అంటే ఎలాతా సలీలున్న వాళ్ళు వాళ్ళకి అన్ని కలిపి తెలుసా
తెలుసు మా అప్ప నుంచేళ్ళ స్టార్ట్ చేసి ఇళ్ళ అంత ముందు లేదు
ఒకే ఎగ్జామ్ రాసినాక పది అది రోజు రాత ఒక ఎగ్జామ్ ఉంది
కూడా నా ఫైనల్ ఎగ్జామ్ రోజు ఉన్నది కాకపోతే మీ మీకు ఇప్పుడు మద్ద్యలో పెడతాలద మాకు అప్పుడు మద్దలో పెట్టలే ఏం చే మా వరుసగా అయిపోయినాక వీళ్ళకి సప్లీలు పెట్టిళ్ళు
మాకట్లా మొత్తం వరుసగా స్టార్ట్ చేసిరు ప్రో సెకండ్ సెమిస్టర్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ అట్లా మొత్తం కలిపి
మా కట్ల పెట్లే
మ్మ్మ్మ్